హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
హ్హ్ సేమ్ చెప్పండి
ఓకే
ఏం చేస్తున్నారు
ఏం చేయాలని ఆలోచిస్తాన్న ఏం చేసేది లేక మన ఇండియన్ కల్చర్ ఏందంటే ఏమి చెయ్యము కానీ అట్లా చేసింటే అని అట్లా చేసింటే బాగుండు అని ఆలోచిస్తాం గదా అదే ఎక్కువ ఉంటుంది చేసేదానికన్నా అదే నాకు చాల ఎక్కువ ఉందాన్నమాట మొత్తం అంతా అయిపోయినంకా
ఆ అందరికి అంతే ఇప్పుడు ఎగ్జామ్ గురించి చదవము ఏం పెట్ట ము
కానీ ఎట్ల వ్రాయాలని ఆలోచిస్తాం గానీ ఆలోచన చించే గ్యాప్ లో సదివిందింటే ఎప్పుడో ఆ ఓ ఎన్ని క్రాక్ చేస్తా తమ్మో ఇట్లాంటి ఆ అదే పెద్ద టాస్క్ మన బ్రెయిన్ మనం కంట్రోలో ఉండాలి ఫస్ట్ దాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఏమైనా చేయగలం అది కంట్రోల్లో పెట్టుకోలేము
నేను కూడా పొద్దున్నే ఉమ్
ఉమ్
నేను రోజు ఈ మధ్య కొంచెం పొట్ట లావవుతుంది అనేసి రోజు లేసి చేద్ద ఆ రోజు లేస్ చేద్దాము ఎక్సర్సైజ్ కానీ పైకేళ్ళి లేదంటే చదువుకో కోడమ చేద్దాం అనుకుంటాం రోజు పడు
చేసే పనే కాదు ఉమ్ ఈరోజ్
ఈ రోజు సెవెన్ లేచా సెవెన్ లేచి పైకిళ్ళి చేసా
ఆ అది చనిషము క్వారం అన్నా కంటిన్యూ చేస్తామో లి చెయ్యం ఫస్ట్ రెండు రోజులు మాత్రమే కొంచెం అబ ఆ మాక్ తెలీదు చేయాల్న ఒక్క అని కూసన్టాం చెయ్యలేము
ఉమ్
అందుకే చెయ్యలి లేసి ఒళ్ళు బద్దకం అవుతుంది మళ్ళీ
ఉమ్ చాలా క మీరు రీసెంట్ గా ఉమ్ ఏదన్నా ఉమ్ మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఏమన్నా చేసినార
ఉమ్ ఎగ్జైటెడ్ త్తింగ్ ఆ
ఉ
ఉమ్ వి చీసం ట్రిప్పుకేళ్ళాం ట్రిప్పులో కూడా ఏమంత ఎగజైటెడ్ తింగ్ ఏం చేస్తాం
అబ్బాయి ఇది ఎవరు చేయలేదు మేం చేసినామని
ఆ
ఇది నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టు
ఆ యెర్ ట్రైన్ లో వాష్రూమ్ లో అద్ రెండు కాలి పోతే ఆడ చూస్తే తిప్పేస్తాంది
అయ్యో
దులే బాదలు అని పోయినం వాష్రూమ్ కి ఏం చేయాల
వేరే చోటికి పోల్సింది ఆ పక్క ఈ పక్క రెండు చోట్ల
చూసాం అటు సైడ్ చూసాం ఇటు సైడ్ చూసాం కొన్ని ఇంట్లో వాటరే రావట్లేదు
ఉమ్
అదే ఎక్సైటెడ్ మ్ నా మా ఫ్రెండ్ ఉన్నాడు కదా
ఉమ్
తనకి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ
ఉమ్
ఆ అయ్యో స్ట్రైంజర్నీ చానా బాగుంది ఎక్సైటెడ్ గా అంట
అయ్యయ్యో ఉహు అసలు ట్రైనే ఎక్కలేదంటన
అంట ఇప్పుడే ఫస్ట్ టైం అంటం
మహిషా గ్రేట్ వాళ్ళు ఎవరో ఆమ్మో ఊహ్మ్మ్
ఎందుకు ట్రైన్ వద్దు ఏమొద్దు ఇంక అంట
అయ్యో ట్రైన్ బాగుంటది కదా నచ్చలేదంద
హ్మ్మ్
నచ్చలేదంటన ట్రైన్ జెర్నీ
ఉమ్ ఇలా ఫెసిలిటీస్ లేవ్ ఏం లేవ్
ఉహు అది ఏం ట్రైను
మేమ్ ఏదప్ప ఎక్స్ప్రెస్ దే ఏదో
అదే ఏది తెలీదా
ఆహ్మ్మ్ తెలిదా నాకు
ఏ టైమ్ లో ఎక్కినారు మీరు
ఆ ఫోర్ కి మార్నింగ్
మార్నింగ్ ఫోర్కా
ఉమ్
తిరుపతికి పోయినార
ఉమ్ తిరుపతికి పోయి నైట్ అక్కడే ఉండి ట్వెల్ తర్వాత టికెట్ తీసుకొని ట్రైన్ లో పడుకొని నినం
ఆహా లే తెలిదు
అది ఏదో సర్చ్ చేశాను గాని అక్కడగా ఆప్లో మంచి యాప్ చూస్తా
అహ
ఉమ్మ్
ఇంకేంది
చెప్పు
ఉ మీరు మంచిగా వో ఒక ఆ వంట చేస్తను అంటే బాగా ఏది చేస్తవు
మంచిగా బాగా ఏం పెడతానంటే అన్ని కర్రీస్ చేస్తాను కానీ రసం బా చేస్తా ఇంకా
అదేదో అయమ్మ సాయి పల్లవి అనింది టది మేబి మీ ఫేవరెట్ ఫుడ్ ఏందంటే రసం అంది ఈజీగా ఉంటుందని అట్లా చె తన్నరా అని
అయ్యో లేదు అది టేస్ట్ బాగా వస్తుంది మా అమ్మ మా అమ్మ చేసినా కూడా నన్నే చేయమంటారు
ఇంకొంత మందికి అట్లా సెట్ అవుతుంది బాగా టది ఫీజీలో రసం కీ ఇంట్లో రసం అబ్బా అమూర్తుమ్
ఇంకా ఆ ఇంకా కాకరకాయ ఫ్రై కూడా బాగా యాక్టచేసి
కాకరకాయ్ ఎవరికి ఇష్టం ఉండదు అట్లాంటి నువ్ చేస్తావు
నాకు కూడా ఒకప్పుడు ఇష్టం లేదు కానీ తినడం అలవాటు చేసుకున్నా చేయడం నేర్చుకు ఉనా
హ హ్నమ్
ఉమ్మ్ ఇంకా పెద్ద నాన్న కూడా నేను బాగా ఎయించుతానువవు బాగా చేస్తానని నన్ను చేయమంట
ఓకే మా ఇంట్లో కాగరకాయ మా ఇంట్లో వాళ్ళు బయట ఎవరి ఇంట్లో తినరు కాకరకాయ మా ఇంట్లో మాత్రమే తింటారు ఎందుకంటే మమ్మీ నైట్ చేసి పెడుతుంది అప్పుడు మార్నింగ్కి చేదు తగ్గుతుంది కాబట్టే కర్రీ
ఉహూ
అప్పుడు చేదు ఉండదు ఆ ఎంత టేస్ట్ ఎంత బాగుంటో చపాతిల తింటే చాలా బాగుంటది అవును అందుకు ఇంట్లో తింటారు బాగా కాకరకాయ కర్రీ బయట తినరు అస్సలు వచ్చేసినయి చేదు ఉంటుంది అది బావుంటాయి అట్లే ఉంటాయి లే
నేను కూడా మా మా పొలంలో ఉంటానే ఇప్పుడు అప్పుడు అలా చేసుకున్నా ఇంకా
ఓహో
అప్పుడు అవే చేస్తాంటే ఇలా తిందామని తింటా ఉన్నా
హ్మ్మ్ ఈ మధ్య ఆ బొమ్మలలో కాకరకాయ బెట్టి చాలా బాగుంటుంది అని తిట్న్నారు ఎందుకంటే చిన్నపిల్లలు కాకర కాయ తినాల అని
ఎక్కడా
బొమ్మలు
ఆహా ఆ
రండి పిల్లలు ఇప్పుడు కాకరకాయ కర్రీ చేద్దాము ఎంత రుచిగా ఉందో చూడండి ఆ వస్తాను వీళ్ళు చూడండి ఒక్క కాకలకాయ కూడా మిగులుకోకుండా తిన్నారు నిజంగానే కాకర కాయ రుచి చ్చ ఉంటాయా అండి నేను ఇప్పుడు ఇంట్లో చేసి తప్పకుండా తినండి అని వస్తు అది దాని చూసి చెప్పు ఆ దాని చూసి ఎట్లా తింటారు అడికి ఫస్ట్ మనమే తినలేము మళ్ళీ వాళ్ళుతు
హుమ్
మా స్కూల్ మా ఫ్రెండ్స్ నా కయితే తింటాను పక్కన వాళ్ళు ఎలా చేసి తినకపోతాను వాళ్ళు తెచ్చిన వాళ్ళ డిష్ తేండితేండి ఉప్మా అన్కుంటండి పాపం మళ్ళీ తింటారని అదే పనింగా ఇస్తారు వాళ్ళు తినరు తీయకుంటుందని నాది తింటాంది
ఉహూ
అవు
వర్షం వస్తే ఉంటావు కదా ఇక్కడే
ఉ అప్పుడు ట్వంటీ థర్ట్ కి ఇంకొచ్చేస్తాం కదా అందరం
ఉమ్
వు ఉంటా అసలు రాకూడదను కున్నా అవునా యా ఇచ్చే పెద్ద గ్రౌండ్ లోన
ఇట్ సైడ్ వ్యాన్ వబడతారు
ఆ అక్కడ వెళ్తు అమ్మో ఐతే ఏమన్న ఉందా
అందర్ రోడ్
ఆ అయ్యోయ్యో ఇట్లా పెడతాను మది ఇంకా అయిపోతుంది
మేబీ సెక్యూరిటీ ఏదో ఒకటి పెడతారరే
పెడ్తరు మా చెల్లెలు ఉంది కదా నువ్వు రాను అని అంటే పీక్కొనిపోతావ్ నువ్వు వచ్చే ఉండే ఇదే ఇయర్ ఉంటే అక్క నువ్వు నేను లాస్ట్ ఇప్పుడే పోపోతే ట్లా నువ్ రామ్ అర్సాంగా నిది ర పూత ఇండస్ట్రీ లేదు ఆ ఎట్లా ట్వంటీ థర్డ్ ఓపెనింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అశూ ఆ వీక్ కూడా ఇంట్లో ఉండుడుటే సెట్ అనుకుంటాండి ఇంకా వదల్లేదు మంచిదని ఇంకా ఆ పాపం కోసం అన్న రాళ్లో మ్మ్
డ్రెస్ బ్లాక్ ది నెటెడ్ క్లాత్
ఉమ్మ్
స్త్రీచ్ చేసింది అదే వేసుకోనే వస్తా
నేను ఏం చేస్తాను అంటే చిన్న ఉంటాయి కదా చిన్నప్పటివి అంటే నేను టెన్త్ క్లాస్ ఇంటర్ లో అట్లా వేసుకుండేటివి అది చాలా టైట్ అయి ఎక్స్ట్రా క్లాత్ తెప్పిమఅంటన అయ్యే పన్నాతో మళ్ళీ డ్రెస్ కడ అని దానికి లావు అయితాన్న అది పట్ల దానికి ఎక్స్ట్రా క్లాత్ తెప్పియమని చెప్తాన ఆ క్లాత్ కరెక్ట్ గా దొరుకుతుందో లేదో చూడాలా వైట్ ది ఆ క్లాత్ దొరుకుతే అది ఎచ్ ఎచ్ ఆ
షార్ట్ టాప్స్ కుట్టించుకున్నా
అవును బెటర్ మెయిన్ ఎండల కాలంలో బాగుంటది హమ్మ్ అది బెటర్ ఎండ కలుల్లో ఎంత ప్రశాంతంగా ఉంటది అవి వేసుకుంటే కాటన్వి మ్మ్
ఏదో మూవీది చెప్పింది ఇక్కడ ఉండే ఫ్రెండ్ విత్ లవ్ అని
ఓ చూడు అయితే
మ్మ్ ఓకే బాయ్
బాయ్ మ్మ్
మ్మ్ బాయ్